హలో హలో
హలో
ఆ ఎలా ఉన్నావు వినిపిస్తాందా
ఆ అనిపిస్తుంది వాయస్ కొంచెం కట్ అవుతుంది
అవునా ఇప్పుడు
ఇప్పుడుకే పర్లే చ
మీ వాయిస్ స్లోగా వస్తాంది నీ దగ్గర సిగ్నల్ చూసుకో
మా దగ్గర ఉందండి మీ దగ్గర లేదవ మేము అ
అవును నేన్ బయట్క చనండి ఇప్పుడు ఓకేనా
లేదు లేదు అలా నేర్పిస్తా ఓసారి బయటికి రావచ్చా మే బి
ఆ వచ్చాను ఆ ఓకే ఎలా ఉన్నావు బావున్నావా
బావున్నారా ఆ బాగున్నా మీరు
బావున్నాను ఇంకా హే తిన్నావా వదిన
ఆ తిననండి మీరు
ఇంకా లేదు తినాలి ఏం స్పెషల్ ఇవ్వాల తినాలి ఉ మా అమ్మ కోసం వెయిటింగ్
ఓకే
ఉమ్
దోస మాది వినిపిస్తోంది ఏ విశ్వాసులు ఏం చేస్తున్నారు
ఇవాలా ఆ ఇ వాళ్ళ సాంబారు చి చిక్కుడుకాయ్ తాలింపు
ఓకే ఓకే
అన్నము
మీకుచ్చ చేయడం విశ్వేష
లేదు నాకు రాదు అ సరిగ్గా వంటలు ఒక పప్పు తప్ప ఏం రాదు
అందుకే చాలచ్చు
ఆ పప్పులో ఒక రెండు మూడు రకాలు చేస్తా
ఉహు
ఉ అది బాగుంటుంది
మాగ ఏమనా చెప్పగలుతారా ఎలా చేస్తారు ఐ మీన్
ఆ చెప్తాను ఒకటి ఒక పప్పు అయితే ఆ నా ఫేవరెట్ ఎలా అంటే ఫస్ట్ పప్పు కుక్కర్ లో బాగా టూ టైమ్ వాష్ చేసి కుక్కర్ లో వాటర్ పోసి ఆ మూత వేసేవాళ్ళు లోపల కుక్కర్ లో అలాగే వేయకూడదు కుక్కర్ లోపల ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నెలో పప్పు వేసి పైన మూత పెట్టాలి ఆ తర్వాత కందిీపప్ప అండి
ఓకే ఓకే
కందిపప్పులోనే
అవును గన్నేరు పప్పు తినర్ చ
లేదండి తింటే చచ్చిపోతారు మీకెవరు చెప్పలేదా
నాక్ చెప్పలేదండి
లేదు లేదండి ఎవరండి అసలు అది ఎక్కడ ఉంటుందండి దానిక్ ఎట్లా కనిపెట్టారండి
అంటే యాక్చువల్ గా పప్పు అంటే నాకు రీసెంట్గా చూసా అన్నమాట ఫోటో వస్తే గన్నర్ పప్పండి అందుక అడిగేవాడి
గన్నేరు పప్పు ఎలా ఉంటుందో తెలుసా మీకు
తెలిదండి అది అంతకే కదా అడిగాను తినొచ్చా అను
తినకూడదండి యాడన్నా కనబడితే తినేరు అది చూడ్డానికి ి టొమోటోలా ఉంటుంది అంటే టమోటో గ్రీన్ కలర్ లో ఉంటే ఎలా ఉంటది పచ్చిగా సేమ్ అలానే ఉంది ఉంటుంది దాని ఫ్లవర్స్ ఎల్లో కలర్ లో ఉంటాయి ఇంకెప్పుడైనా కనిపిస్తే తినే బాగండి మాకు చిన్నప్పటి నుంచి అలర్ట్ అయినాం చిన్నప్పటి నుంచి మా ఇట్ ఇంట్లో వాళ్ళు చెప్తారు ఆ పప్పులంతా తినకూడదు అది కాయ అనమాట అది పప్పు కాదు టమోటా లాగుంటుంది అది కాయి ఆ గన్నేరు కాయి అంటారు మీరే పప్పు అంటున్నారు లోపల గింజ ఉంటుంది అది తింటే టె పాయిజన్ అనమాటది ఉమ్ అది తినకూడదని చెప్తారు
అవును
ఎడన్నా చూస్తే తినే బాకండి ఇప్పుడైతే అవి పెద్దగా కనిపయట్లేదు రేర్ గా కనిపిస్తున్నాయి చిన్నప్పుడుయితే బాగా పెంచేవాళ్ళు ఇంటి దగ్గర అవి డేంజర్ అని చెప్పి ఇప్పుడు ఏం పెంచట్లేదు సరిగ్గా మీరు గూగుల్లో తెలుసుకొని
హ చాలా వ వాల్యబుల్ ఇన్ఫర్మేషన్ ఈచరుండి థ్యాంక్ యు
అవునండి కొంతమందికి తెలిదండి
తొమ్మిది ఎనక్ తింటారేమో అ మే మీకు సజెస్ట్ చేసాం చెప్ప తన్నద అనిపిస్తుంది అది ఇలా ఇంకా క్లాత్
అదే అదే కొంచెం ఇమ్మచ్యూర్ గా ఉంటారు ఈ వీటి మీద వళ్ చెప్పింది మీ మీరు నమ్మి ఆడన్నా తినే పోతారు జాగ్రత్తగా ఉండండి తినకండి
లే లే చెప్పారుగా మీరు తినం
ఆ తినద్దండి ఆ అదే నేను పప్పు ఎట్లా చేసా అంటే పప్పులో యాక్చువల్గా ఓన్లీ టమోటాలు పప్పుే వేస్తారు నేను ఎరగడ్లు కూడా వేసి విజిలు పెడతాను అనమాట అప్పుడు టేస్ట్ అంటే కుక్కర్ లో పెడత తరకు క్కర్లో పెడతారు
ప్రెషర్ అంటే ఇప్పుడు మనం ఒప్తాం కదా
ప్రెజర్ కుక్కర్ అండి
ఓకే ఓకే
ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఆ ఇదైందంటే ఎయిట్ విజన్స్ వచ్చినాక తీసేసి అప్పుడు ఆయిల్ యు ఆ ఆవాలు ఉద్య పప్ప తెల్లగడ్డ వేసి ఫ్రై చేసుకొని తర్వాత పప్పులో ఈ ఈ ఫ్రైని అట్లా వేసేస్తే బాగుంటుంది అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట
ఓకే
తర్వాత సార్ ఎరగడ్లు దానికంటే కూడా పప్పులోనే ఎరగడలేస్తే బాగుంటుంది
ఆహా
అ
దాంట్లో చె మీరు డిఫరెంట్గా చక్క్రియ వేస్తారా మీరు దాంట్లో
ఎన్ని
సుకర సుకర
షుగర్ అయ్యారు సార్ మీరు మీరు వేస్తారేమో అండి షుగర్ ఉంది మీకు అలవాటు ఉందా
ఆ అంతే తీగ తినడం నాకు అలవాటు అనమాట
అవునా ఈసారి ఇప్పుడు నేను చెప్పా కదా ఈ రెసిపీలో ఒక బెల్లం ముక్కేసుకోండి సెట్ అయిపోతుంది
అక్సోల్గా బెల్లందంటే చాలా మంచిదండి సో మం ఇంకా ఆ సో అది ఇంకా మనకి బాడీకి చాలా మంచిది కాబట్టి మనం తింటే మంచిదని చెప్పి నేను బయట తను తీసుకోను ఇలా ఫుడ్లో అలా తీసుకుంటాను అన్నమాట
హ
ఆ అందు మీది క రే అమ్మని
లేదండి మేము వెయ్యము ఆ
సాల్ట్ తక్కువ తింటాను కాని ఊర ఎక్కువదంప అవు
ఓకే ఓకే షుగర్ ఎక్కువ తినకండి కాల్ట్ అన్ని మీడియ గా తినాలి సాల్ట్ ఇప్పుడు తక్కువ తిన్నాను అనుకోండి లో బి వస్తుంది ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నాను లో బీపీ పే
అయ్యయ్యో అవునా
లో బీపీ వస్తుంది కాబట్టి అన్నీ మీడియంగా తినండి చెక్కెర కూడా మీడియంగా తినండి చెక్కెర బదులు బెల్లం ప్రి ప్రిఫర్ చేసుకోండి
అదే అదే జా జాగ్రీ ఊ
మీరు టీ కాఫీలు తాగుతారా
నేనా అంత ప్రిఫర్ చేయను మే బి ఎప్పుడైనా హెడ్డెక్ వస్తే
ఓకే ఆహా నేను మార్నింగ్ లేసింది టీ లేకపోతేనే లేలేనండి
అవునా అంటే అసలు లేయ లే రా లే ఓకే రిచ్ పర్సన్ కి ఈ మాటలని అసలు రిచ్ గా ఉన్నట్టుగా ఉన్నారు మీరు
అంటే చిన్నప్పటి నుంచి అలవాటై పో
ఆ అలా అలవాటు చేసుకోకండి
అయిపోయిందండి అలవాటు ఇంకా అలవాటు చేసుకోవద్దంటే అట్లా చెప్పండి అయి
అంటే మానుకో మానుకోవచ్చు కదా మానుకోవచ్చు కదా అది
అవును ఒకే సారి వదల్ ఓ అవును ఒకే సారి మాన్లేము అని మెల్ మెల్లగా కట్ చేస్తన్నా లేదా ఒక రోజుకి నేను ఒక నాలుగైదు టీలు తాగేదాన్ని మామూలుగా
అంటే మీరు ఏం వర్క్ చేస్తారు లేకపోతే వర్క్ ఏనా చేస్త చదువు లేకపోతే అంతే ఖాళిగ ఉంటుంది
నేను వర్క్ చేస్తున్నానండి
అవునా ఏవర్కండి
నేను సిస్టమ్ వర్క్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాను నాది ఫాలో అప్ ఉంటుంది టెక్నీషియన్ ఫాలో అప్ ఆ అప్పుడు ప్ర
అదే అదే జట్లా అదే అనుకున్నాను ఎందుకంటే టీలు ఎక్కువ తాగేవా వళ్లే ఉంటారు అన్నమాట
అవునండి మీరు చెప్పిిన కరెక్టే ఇంకా సేల్స్ చేసే వాళ్ళుయితే టీల్ తాతానే ఉంటారు క కాఫీలు ఇంకేం ఉండదు వాళ్ళకి ఫుడ్ కూడా వాళ్ళకి కాల్స్
టిక్
ీలు అదే వీడియో కాల్ కాన్ఫరెన్స్ కాల్స్ ఇవే జరి ంగ్ ఉళ ఇ న గ ఉ అది కొంచెం ప్రెజర్గానే ఉంటుంది నేన అందుకే ఇప్పుడు ఇంకా తగ్గించు కోవాలని డిసైడ్ అయినా
చాలా మంచింది
మీరు తీలో ఉప్పేసుకుంటారా
చిక్
అలా హలో
అ
వినిపిస్తాందా
ఆ చెప్పండి
మీరు సాల్ట్ తక్ తక్కు తక్కువ దం తక్కువ తాగుతున్నారు కదా సాల్ట్
చలగా రీసెంట్గా ఒక మూవీ చూసాను అనమాట నేను దాంట్లో దాంట్లో సాల్ట్ వేసుకుని తాగుతారా
అదే అండి తక్కు ఎక్కువగా మీరు తింటున్నారు కాబట్టి ఈసారి సాల్ట్ వేసుకొని తాగండి టేస్ట్ బాగుంటుంది
అవునుమా
సరే అండి అయితే
హ సరే అండి థ్యాంక్ యూ బాయ్